అ నమస్తే చెప్పండి ఆ బావున్నావండి మీరుే
మేము కూడా బావున్నామండి టాపిక్ ఏం మాట్లాడదామండి
అదే దీపావళి గురించి మాటాడదాం అండి
ఆ సరే అండి మీరు చెప్పండి
అ ఫస్ట్ మీరి మీరు స్టార్ట్ జెయ్యండి
దీపావలా ఓకే అండి మాకు ఇక్కడ దీపావళి బాగా చేస్తారు అదే దీపావళి రోజు పొద్దున్నే లేయడము మనము అ కొత్త బట్టలు వేసుకోవడము ప్లస్సూ టప్ చిన్న పిల్లలు టపాకాయలు కొనుక్కోవాలీ దని పిల్లలు మారం చేయడము అలా చేస్తూ ఉంటారు ప్లస్ వాళ్ళే కాదండి మనం పెద్దవాళ్ళం కూడా పటాకులు తెచ్చుకుంటాము నరక చతుర్దశి అంటారు దీపావళిని నరకాసుడు వధించిన రోజు అండి దీపావళి
హా
ఇంక మనం మనం ఇంట్లో ఫుడ్ పరంగా వెరైటీ వెరైటీ ఐటమ్సు ఫుడ్ పరంగా చేసుకుంటూ ఉంటాము లేదు మనకు ఇంట్లో చిన్న పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళక్ కొత్త బట్టలు తెచ్చి ఇవ్వడము ప్లస్సూ మనం కొత్త బట్టలు తెచ్చుకోవడము ఇంకా వెరైటీగా ఫుడ్ తయారు చేసుకొని తినడము ఆ రోజూ సాయంత్రము పటాకాలు కాల్చడము చాలా హ్యాపీగా ఉంటుందండి ఆ రోజు దీపావళి పండగ రోజు అలా దీపావళి చేసుకుంటాము. మీరండి
అదేన్ డి యాక్స్జీ యాక్స్జీ అంటే దీపావళి అంటే మన పెద్దోళ్లు చెప్తారు కదా చీకటి పై వెలుగు చెడి పై మంచి సాధించన విజయాన్ని గుర్తుగా జరుపుకునే
అవునండి అందువల్ల దీపావళి చేస్తారు అంటే పటాకాయల వెలుగుల తో చీకటి తరిమి కొడదామని ఒక పెద్దవాళ్ళ ఉద్దేశం
అత్యంత ముఖ్యమైన హిందూ పండగ కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదే తెలంగాణలో కూడా ఈ పండుగను ఎంతో శ భక్తి శద్ధలతో జరుపుకుంటారు కదా అంటే దీని స్పెస్ దీని స్పెషాలిటీ ఎందన్ అంటే మనోళ్లు చెప్తారు కదా నరకాసు అంటే తాపరయుగంలో శ్రీకృష్ణుడు సత్యభామ సమేతమై అశ్వయుధ చతుర్దశి నాడు చంపే చెప్తాడు ఆ మరుస రోజే అమావాస్య ప్రజల ఆనందంతో దీపాలు వెలిగించి వేడుకలు చేస్ కుంటారు ఇదే కదండి పండుగ అంటే
ఆ మరుసటి రోజు కూడ చేసుకుంటారండి టూ డేస్ చేసుకుంటారు దీపావళి ఎలా అంటే ఫస్ట్ రోజు తీపి పదార్థాలు ప్లస్ వంటకాలతో చేసుకుంటారు మరుస రోజు వచ్చేసి మాంసంతో తయారు చేసుకున్న వంటలు తింటారు
ఆ నెక్ట్ ఏంటంటే లక్ష్మి పూజ అంటారు కదా దీపావళి అమావాస్య న సమయంలో ఆ లక్షదేవికి పూజలు చేయడము
ఇస్తారండి వాళ్ళు
తర్వాత ఇంటి అలంకరణ ఇళ్ళని శుభ్రం చేసి రంగురంగు ముగ్గులో రంగోలి
ప్లస్ దీపాలు పెట్టుకుంటాము
నువ్వుల నూనె లేద ఆవు దీపాలను వరుసగా వెలిగిస్తారు
ఆ అవునండి
పిండి వంటలు చేసుకుంటారు లడ్డులుగానీ కజ్జీకాయలు గాని జంతికలు గాని ఇలా రకర రకాల మిఠాయిలు పిండి వంటలు దేవునికి నైవేద్యంగ పెడతారు కదండి నష్ట్ వచేసి బాణ సంచయాల
విని పూజిస్తారండి ఈవినింగ్ లక్ష్మీదేవిని పూజిస్తారు
హ నెక్స్ట్ ఏంటంటే బాణాసంచే అంటే ఆ రోజు సాయంత్రం పూజ ముగిసిన తర్వాత పిల్లలు పెద్దలు కలిసి టపాసులు కాకర కోవతులు భూచక్రాలు ఆనందంగా గడుపుతారు కదా
ఆ అవునండి వాయిస్ క్లారిటీ ఉంద
ఆ ఉంది
అ
తర్వాత ఏంటంటే మన తెలుగు మన తెలుగు ఇంట్లో ఒక ప్రత్యేక ఆచారం ఉంటది అది ఎందంటే దీపాలు సాయంత గోవు కర్రలకు గుడ్డ పేలి కట్టి కాకడాలుగా వెలిగిస్తారు కదా
ఆ అవునండి
వాటిని గుమ్మాల ముందు నీళ్లపై కొడుతూ అంటారు కద
ఉ ఉ
మీరేమన్న చెప్తార ఇంక
అంతే అండి ఆల్మోస్ట్ అదే చేస్తము ఆ ప్లస్ ఇంకా ఎలా అంటే మేము దీపావళి పండగ తర్వాత కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదండి కార్తీక మాసంలో కూడా మేము ఫేమస్ గా చేసుకుంటాము పూజలు చేసుకోవడము
టే ఎమదీపం అంటారు కదంటే దీపావళి ముందు రోజు వచ్చే నరక చతుర్దశి సాయంత్రం ఇంటికి దూరంగా దక్షిణ వైపు చూసేలా ఒక పెద్ద మట్టి ప్రథమలో దీపం వెలిగిస్తారు కదా
ఆ అవునండి
అంటే ఇలా చేయడం వల్ల ఏదన్నా దోషాలు తొలిగిపోయి కుటుంబ సభ్యులకు ఆయురోగేలు సిద్ధిస్తాయని నమ్ముతారు కదా
నరకాసుని వద అని చెప్పి ఒక నరకాసుడి బొమ్మను తయారు చేసి దాన్ని కాలుస్తారండి అంటే ఊరి చివరన చేస్తారు ఇది ఊరి మధ్యలో కాకుండా
వెనుక ఆ ఆ నరకాసి యొక్క కథ ఏంటంటే రాక్షస నరకాసుడు బ్రహ్మదేవి నుండి ఒక విచిత్రమైన వరాన్ని పొందుతాడు అంటే తన తల్లి చేతుల్లో తనకు మరణం సంభవించాలని కోరుకుంటాడు తర్వాత దాబ పరాయుగంలో నరకాసుడు వేధింపులు భరించలేక దేవతలు శ్రీకృష్ణు వేడుకుంటారు అప్పుడు శ్రీకృష్ణుడు తన భార్య అయిన సత్యభామ అ నరకాసుడు తల్లి భూదేవి అవతారం ఎత్తి వెంట పెట్టుకుని యుద్ధం వెళ్తాడు కదా
ఆ అవునండి
అప్పుడు యుద్ధంలో కూడా శ్రీకృష్ణుడు ఏదో మూర్చబోయినట్టు నటించి సత్యభావ వదిలిపెట్టి నరకాసుడ్ని సంబారిస్తుంది
ఆ సంభరిస్తుంది అలా సంహరించడంతో మనకు దీపావళి అనే పండుగ మనం జరుపుకుంటాము
ఉమ్ అవునవును
ఉమ్
ముఖ్యంగా కొత్తగై కొ ముఖ్యంగా ఏంటంటే దీపాళి రోజున ప్రత్యేకంగా నోములు కూడా నోచుకుంటారు కదా
ఆ అంటే మేము ప్లస్ మాకు ఇక్కడ ఎలా అంటే కార్ కార్తీక మాసంలో మేము నోములు చేస్తామండి
ఉ
అంటే మనము శివర శివుడికి ప్రీతికరమైన నోములు గౌరీదేవి నోములని చెప్పేసి చేస్త ఉంటాం మేము ఇక్కడ
ఆవున్నా అ
మీరు అండి అక్కడ
అంటే ముఖ్యంగా కొత్తగా పెళ్లిని జంటలు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ముత్తైదువులు తమ భర్తల సేమం కోసం ఈ పుజలు చేస్తారు కదా
ఆ అంటే కొత్త జంటలే కాదు ప్రతి వాళ్ళ వాళ్ళ ఇళ్లలో సాంప్రదాయబద్ధమైన నోములు అంటూ ఉంటాయి కాబట్టి దాని ద్వారా వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు సంవత్సరం సంవత్సరం నోములు అనేది చేసుకుంటూ వెళ్తారు అంటే గౌరీ నో గౌరీశ్వరి నోములు సంథింగ్ వేరే వేరే వాళ్ళలకు వేరే వాళ్ళ ఇళ్లల ప్రకారము నోములు ఉంటాయండి
ఆ ఇంకా ఏం చెప్ పచ్చంటే దీపావళి అమావాస్య రోజున మన ఇళ్లల్లో చాలా మంది కేదరస్వామి వ్రతం చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు కదా
అవునండి మాకు కూడా ఉన్నాయి మేము కూడా చేస్తాము సంవత్సరం సంవత్సరం మేము కూడా చేస్తాము
పార్వతీదేవి పరమశివుడి శరీరంలో సగ భాగాన్ని పొంది అర్ధ నారీశ్వరుడిగా మారడాన్ని వ్రతాన్ని ఆదరించి పురాణాలు చెప్తాయి కదా అంటే ఆ పూజలో ఇరుయొక్క ఆ పూజలో ఇరవై ఒక్క నూలు పోగులతో చేసిన తోరనాలను చేతి కట్టుకుంటారు
ఆ అవునండి అంటే కొందరికి ఇరవై ఒక్క పోగులు ఉంటాయి ప్లస్ కొందరికి మామూలుగా కొందరికి ముళ్ల దారాలు కొన్ని ఉంటాయి కొన్ని కొందరికి రకరకాలు కలర్స్ తో తయారు చేసిన నోములు అనేటివి కొందరికి ఉంటాయి
మ్మ్
అలా వేరే వేరేగా సంథింగ్ సంథింగ్ చేసుకుంటూ ఉంటారు
ఇన్నోటింటి వ్యాపారస్తులు దీపావళికి అతున్న ముఖ్యమైన రోజు ఆజన దుకాణాలు అందంగాల కరించి లక్ష్మీదేవితో పాటు కుబేరుడికి పుస్తకాలకు కూడా పూజ చేస్తారు
అవునండి లక్ష్మీదేవితో పాటు చేస్తారు
అంటే కొత్త సంవత్సరం కాబట్టి తన ఆ లెక్కలను ఈరో నుంచే ప్రారంభించడం చాలా మంచిదని అను
అంటే అట్లా కదండి ఇప్పుడు ఓన్లీ దీపావళి రోజే చేయరు వాళ్ళు ఆ దీపావళి పండుగ నుంచి తొమ్మిది రోజులు ఫెస్టివల్స్ లాగా చేస్తారు
హ్మ్ కొన మంది ఆ రోజు కొంతమంది ఆ రోజు తెలుగు మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో దీపావళి అమారాస్య రోజు ఉదయాన్నే మార్కెట్కెళ్ళి కొత్త కొండ పెద్ద ఆనవాయితీ కదండి
ఆ అవునండి
అంటే ఉప్పు దేవిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి
ఆ అంటే అది ఎలా అంటే ఒక శు క్రవారము మంగళవారం తప్ప మిగతా రోజులు వెళ్ళి తెచ్చుకుంటారు శుక్రవారము మంగళవారము ఉప్పు తెచ్చుకోరు కాబట్టి ఒక పండగ శుక్రవారం వచ్చిందంటే ముందు రోజే వెళ్ళి తెచ్చుకుంటారు ఉప్పును ఉప్పు గాని పాలు గాని అలా తెచ్చుకుంటారు
అప్పుడు కూడా కార్తీక స్నానాలు ఆరంభం అవుతాయి అంటే దీపావళి ముగిసిన మరుసటి రోజు పవిత్రమైన కాత్రిక వ్రతాలు నది స్నానాలు చేస్తారు కదండి మీరేమన్
ఆ చేస్ అవునండి చేస్తామండి మాకూడా ఉన్నాయి మేము కూడా చేస్ తము ఇంకా ప్లస్ ఎలా ఉంటాయండి శివాలయానికి వెళ్ళి దీపాలు పిండి దీపాలతో వెలిగిస్తాము ఎలా అంటే ఆ మనము కార్తీక పౌర్ణమి అంటారు కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి ఆ ఆ నోము అనేది చేస్తారు అంటే ఎలా అంటే ఆ పిండితో నెయ్యి అంటే ఐదు రక్ అలా నెయ్యి వేసి మూడు వందల అరవై యొక్క ఒత్తి వేసి చేస్తారు
తర్వాత ఏన్దంటే కొంతమంది మన పూర్వకాలంలో టపాసుల్ని పేల్చడం ద్వారా చ్ మన పొక ఇళ్ళ పరిసరాల్లో హానికరమైన బ్యాక్టీరియా దోమలు ఉండవని నమ్ముతారు కదా
ఆ అవునండి ఇంకా కూడా అండి పేడతో కూడా అలుకుతారు అంటే నేలను మనము రంగవల్లి వేసుకునేటప్పుడు పేడతో కూడా అలుకుతే అక్కడ ఉండే సూక్ష్మ జీవులు పొట్ పురుగులన్నీ కూడా చచ్చిపోతాయి అని చెప్పేసి పేడతో క్లీన్ చేసుకుంటారు
కొంతమంది మావిడాకుల తోరణాలు ఎందుకు కడతారంటే దానిలో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ పీల్చుకొని ఎక్కువ మొత్తంలో అన్ సిజన్ని విడుదల చేస్తాయి కాబట్టి మనొళ్లు అట్ల నమ్ముతారు కాబట్టి కడుతారు
అందులో అది కూడా కాదండి ఎలా అంటే ప్లస్ దాంతో పాటి మనకు కూడా ఇంటికి అలంకరణగా ఉపయోగిస్తా
ఉమ్
ఇంకా ఆండీ
ఇంకా కొంతమంద్ అది ఆవుపేడ వాడ్తారు ఎందుకంటే తెలుగువారి సాంప్రదాయ ప్రకారం లక్ష్మీ పూజ చేసే ప్రసె ప్రదేశాన్ని ఆవు పేడతో శుద్ధి చేస్తారు కదా
ఉమ్
హ్మ్ హు అంటే ఆ గోవును సాక్షతు మహాలక్ మీ సదువ్
మహా మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఆ పేడన్ చే చ్చి మనం అక్కడ అలికేసి ముగ్గు అనేది వేసుకుంటాము
హ్మ్ లేక పదకొండు నిమిషాలు అయింది
సరేలేండి ధన్యవాదాలండి కలిసినందుకు హ్మ్ ఆ థాంక్యూ హ్మ్ ఆ